ఏ చిన్నది
ఏం లేదు అలా కాళగా కూచ
అ
హలో ఆ అత్త కాలేజ్ కి వచ్చిన ఆ ఇన పడుతుంది
నా డిస్టబ్ వస్తుందా
ఏం లేదు డిస్టర్బెన్స్ లో క్లారిటీగానీ స
ఇ మళ ఇట్లా వస్తే మీరు పక్కా కచ్చి మాట్లాడండి కరెక్ట్ వినబడట్లేదు తిన్నారా
ఆ తిన్నాం జస్ట్ ఇప్పుడే
ఎన్న
లేట్ అయ్యంది ఇవళ తినడి అంటే ఇవాళ ఆఫీస్ వర్క్ కొద్దిగా లేట్ అయిపోయింది దానివల్ల లేటుగా తినడం
హు హు
కంప్లీట్ ఇప్పుడు ఇంత ముంద అ మీరు తిన్నారా
మా అ చింతకు రాని
ఓ మీ ఆయన తిన్నాడా మరి
ఆ తిన్నారు నిం కార్రి మీది ఇయాల
కరీ మాకు అలా ఏం చేయలే ప పచ్చడి పెట్టారు
అవునా
ఆ కరంటాల
అ ఎందు మీకు వంట రాదా
రాదు అందుకోస ఇ పచ్చడి వేసుకు పచ్చడి వేసుకుని తిన్నాం
ఎందుకు నేర్చుకోపోయిది ఇప్పుడు అందరు అబ్బాయిల అందరూ వంట ఎత్తాల కదా ఎట్లేనా మీర ఎత్తలేరు మారి
మనకుద్దండి అట్లా నేర్చుకోవాలంటే చాలా కష్టం అనుకని తినాలి అంట ఎందుకు ఇప్పుడు అంతా జమాటో ఆన్లైన్ ఆర్డర్స్ అన్ని ఉన్నాయి కదా ఆన్లైన్ పెట్టుకుంటేస్తుంది
బద
ఆ మేము వాయిస్ విన్నబడతలేదు
ఆ ఏ ఎక్కడంటాయి అంటే మీరు ఇది ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు బయటన్నారా
ఆ వర్క్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఆఫీస్ అయిపోయింది జస్ట్ ఇప్పుడు దాకానే ఇంటికిట్ చేసాం అట్లా మళ్ళీ వెళ్ళాలి కాల్స్తే వెళ్లిపోవాలి ఆఫీస్ కి అలా మీరేం చేయరా మీరు పని చేయరా మీరు
నను హౌస్ వైఫ్ అండి
హ్మ్
మేమి ఇంట్లోనే ఉంటాం
ఇంట్లోనే ఉంటర అ
ఈ మాధ్యమిక ఇ న్నా ఎలాార
క్స్ తోటి ఆ ఇట్లా వెళ్దాం టూర్స్ వెళ్దాం కొద్దిగా
ఓకే మ ఎ వటుంద
ఆ టూర్స్ అలా వెళ్ళసి ఒక ఫోర్ డేస్ బయటకి వెళ్ళేసి వచ్చాం
ఉమ్ ఓహో
ఉమ్ ఓ వీకండ్ దొర్కుతవా బ్రదర్ దగ్గర వెళ్తామ పడకి
ఉమ్ మీ బ్రదర్స్ ఎంత మంది
ఉమ్ ఉ
మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎంత మంది
మాకు టూ బ్రదర్స్ ఉన్నారు
అ ఇంట్లోనే అప్పు దగ్గరే ఉంటారా మీరు
ఆ అ మా బ్రదరు మా బ్రదర్ బయట ఉంటాడు నేను ఇంటి దగ్గరనే ఉంటాను
అను స తనకి మ్యారేజ్ అయిందా
ఆ మ్యారేజ్ కాలేదండి మాకింకా చూస్తాను వ సంబంధాల
అరే సర ఫెంస్ లో అట్లా బయటికి వెళ్తా ఉంటారు అప్పుడప్పుడు మీరు
ఆ వెళ్తాం ఫ్రెండ్స్ తోటి డైలీ ఈవినింగ్ అలా కొద్దిగా సేపు వెళ్తే మైండ్ ఫ్రీగా అంటే కొద్దిగా రిలాక్సేషన్ కోసం వెళ్తాం అట్లా
ఆ మీరు ఎక్కువ బయ ఫుడ్ ఓకే సార్ చేస్తారా ఇంట్లో ఫుడ్డనా
అవునా ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం ఎప్పటికి ఎప్పుడో ఒక్కొక్క టైమ్స్ వీకెండ్ టైమ్స్ లో అలా ఫుడ్ బయట తింటాం
ఓకే జంక్ ఫడ్ మెరు బాగా థింటారా మెరు
బయట ఫుడ్ తినము ఎక్కువ ఇంట్లో ఫుడ్ అలవాటు
ఫవరెట్ కర్రీ ఏంటో
ఫేవరెట్ కర్రీ అనేది ఏం లేదు గానీ అన్ని కర్రీస్ తింటాారు మీకు అట్లా ఎమ్ లే ఫెవరట్ కుర్రీస ఫేవరెట్ కలర్ అనేది ఈ రెడ్
ఉ
రెడ్ అండ్ బ్లాక్ మీ ఫేవరెట్ కలర్ అండి
నాకు కొంచెం బాగా నచ్చది
ఆ
బ్లూ పింక కొంచం మకువగా నాచుతాయ్
లేడీస్ అంటనే పింక్ అంత పింక్ మైద
మీకు ఆదిస్త ఏమి ఉండదు బ ఎక్కువ ఇష్టం తర్వాత కొంచథం
మరి ఎటనా మూవీస్ కళ్తారా మీరు
వెల్తాముఅప్పుడప్పుడు ఎప్పుడన్న బోరు కొతే ఎ మాసి లోడ్ ఓటీటీనేే ఉంది ఇప్పుడు చాలా వరకు అందరుూ ఓటీటీ ప్లాట్ఫామ్ లోనే చూస్తున్నారు కదా
ఓఓ
దానినికి ఎక్కువ ప్ర చేస్తా ఏదన్నా మంచి మూవీ వచ్చింది అంటే ఎప్పుడన్నా చూడ్డానికి వెళ్తాం
ఆఓహ రీసెంట్ ఏమూ వి కేన్నారు
చాలా రోజులు అవుతుంది అంత ఐడియా లేదు
ఐడియా లేదు అంటే రీసెంట్ వెళ్ళదటు మూవీ
రీసెంట్గా ఏమీ లేదు లా టూ త్రీ ఇయర్స్ స
అే అంత టీ చూ సున్నారా
కేచ్చి పది తీస్తుకున్నారు కదా
ఉ నీకునచ్చిన మూవి
అ బానే ఇస్తా హారర్వి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు
ఓహోహ
మీకు స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా
హట్ హట్ ఇస్టమోట హట్
ై బాగా వింటారా
బయట ఫుడ్ ఏం తినను కాగానీ
వైసిీ భారదంటారా తిన్నా
అ తినద్దు అట్లా కాపు కడుపులో మంట మంటతో ఉంటది కదా
చకా చ బానే ఉంది
హఓ
హెల్త్ కాన్షియస్ బాగానే ఉంది
మ్
హాయ్. మీరు అంటే బుక్స్ ఏమన్నా చదువు. తా ఉంటారా అప్పుడప్పుడు.
ఉమ్మ్.
బుక్స్ మీ హాబీస్ ఏముంటాయి.
ఆహ్ మేము బుక్స్ అంటే నాకు రీడింగ్ అలవాట్లేదు. ఆహ్ నేను ఆ. ర్టిస్ట్ ని. గేమ్స్ గేమ్స్ మీద చానా.
అ నా ఫేవరేట్ గేమ్ ఏది.
ఫేవరెట్ గేమ్ అనేది ఇంతకుముందు ఏమో మా చిన్నప్పుడు. ఉండేది ఫ్రెండ్స్ ఆఫ్. పర్షియ నీట్ ఫాస్ స్పేడ్ జిటిఏ అలా ఉండేవి.
ఓకే అండి ఉమ్. అవి గాకుండా నార్మల్ గా ఇండోర్ గేమ్స్ ఔడ్డోర్ గేమ్స్ అట్లా ఉంటాయిగా.
ఇండోర్ అంటే కబడ్డీ ఆడేది కొకో ఆడేది చెస్ బాగా ఆడుతం.
ఓకే. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా.
ఆహ్ చిన్నపిల్లలు ఎవరు లేరు.
ఉమ్మ్మ్ పిల్లలతో బాగా ఆడుతా ఉంటారా మీ ఇంటి దగ్గర.
మా ఇంటి పక్కన ఉంటాయి పిల్లలు. వాళ్ళు వాళ్ళ. ఎప్పుడు ఆడుతా ఉంటారు నా దగ్గరకి వచ్చేసి నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి.
ఓహో.
అబ్బా.
మీ బ్రదర్ మీ బ్రదర్కి మ్యారేజ్. అయిందా.
పెను మాబ్రదర్ కి నాకే కాలేదు
ఉహూ. మీ సిస్టర్స్ ఇంకెవ్వరు లేరా మీకు.
ఆహ్ సిస్టర్స్ ఎవ్వరు లేరండి.
ఉమ్. నార్మల్ గా మీరు ఎక్కడికెక్కడికి వెళ్తూ ఉంటారు బయట.
బయట ఎప్పుడు బయట తిరగము ఎక్కువ ఇంట్లనే ఉంటాం ఎక్కువ శాతం.
ఆర్టిస్ట్ లంటే మీరు ఎట్లాంటి ఎలాంటి ఆర్. చేస్తా ఉంటారు ఎక్కువ.
వాల్ నట్స్ ఎస్తా ఉంటాను. ఆహ్ ఉన్నవే నచ్చియే ఎస్తా ఉంటా ఎప్పటికి.
అంటే నార్మల్ గా ప్లే నార్. వాల్స్ మీదనా ఇట్లా పేపర్స్ బుక్స్ మీద కూడా ఎస్తారా.
వేస్తా వాల్ మీద వేస్తా
ఉ ఆల్ రౌండర్ అన్నమాట ఇవి కూడా కుకింగ్ నేర్చుకోవచ్చు కదా మంచిగా
ఆహా కుకింగ్ మీద ఇంట్రస్ట్ లేదు అంతగా
లేనప్పుడు నువ్వే అన్న చేసుకోనీ తినానికి ఈజీ ఉంటంది తుంది కదా
అట్లా చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత కూడా చేయమంటా ఉంటారు
అబ్బో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే చెప్తాళ్ళు
హు
హు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మీకు
అ ఎక్స్పీరియన్స్ ఉంటది చూస్తున్నాం కదా ఇప్పుడు ప్రజెంట్
ఫ్రెండ్స్ కూడా నీళనేనా
మా ఫ్రెండ్స్ అంతా అలా ఉండరు అండుతారు వాళ్ళు
ఉ ఉహు చేయలే కదా
ఉ
డ్యాన్స్ అయిపో పోయింది కదా ఇంకా అంటున్నా మరి ఇంత లేట్గా వస్తారు
ఆ
ఇంత లేటుగా ఎమ్ సరే
లేట్ అని చెప్తే ఆఫీస్ కి అయిపోయే టైమ్ లో కొద్దిగా లేట్ అయిపోయింది.
ది ఉ థ్యాంక్ యూ అండి
ఆ ఆ
హలో
ఆ హలో చెప్పండి